మా హలో చెప్పమయ్
ఏం జేస్తునావ్
ఏం చేయాల కూచోడున్న కలీగ
తిన్నావా మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు భార్గవి పర్ణ వాళ్ళు
మై మర్యాద ఉండదు ఇంకొకసారి అన్నావ అనుకో ఈడ్చిచ్చదంతా ఇదనే నిన్ను
సర్లే గల్ ఇంకేంటైతే ఆరోగ్యం ఎలాగ ఉంది ఫాస్టింగ్ యి రోజు
లేను ఏం లేదు హెల్త్ బాలేదు అందుకనేసి లేను
ఏం ఏం బాలేదు ఏం బాలేదు
ఆ ఏమో రోగం వచ్చింది ఈ మధ్య భూతులు మాట్లాడకు
ఇంకేంటి కాదు కాల్ సబిహా అదేంటంటే ఆ ఆ అదేంది రేపు ఎప్పుడు ఇంటిక వెళ్తావు నువ్వు నెక్స్ట్ వీక్ ల్ఎప్పుడు
నెక్స్ట్ వీక్ లో ఎప్పుడ ఇంకా క్లారిటీ లే మా అమ్మ ఈ రోజే రమ్మనిే ఎప్పుడుే ఎప్పుడైనా పోచ్చు నా ఇష్టం అది ఇంకా
అ సరలే మతే నెక్స్ట్ వీక్ లో బంది
వు గతాన్నావే జాతరకి
పోతాన్నా పోవా పోగ డూ ఫాస్ట్ ఇప్పుడు ఒకసారి రంజాన్ ఒకసారి జరిగేది బాగా చేసుకో
కథ జరిగేది
నేం పోను మాకు ఉగాది ఇప్పుడు మేము కొత్త బట్టలు కూడా వేసుకోము తెలుసా ఏం చేస్తాం తెలుసా బట్టలు పెడతాం మేము పెద్దలకి
ఆహా
పక్కంతా సంక్రాంతి పేడతారు మేము మోహరి కి పెడతాం
ఏమంటారు తింగారళ ఇట్ సైడ అసలు ఏ ఏందదల కే మళ్ళ ఏమి అన కూడ
నువ్వు నేర్పించచ్చు కదా
మన సైడ్ మీ చెప్తే అవేంటి పోవ మాకు అసలు లేదు ఏ కొత్తగా ఉన్నాయి అంటారు
ఆహ ఉగాది కి మేము అసలు కొత్త బట్టలు కూడా వేసుకోం కొత్త బట్టలు ఎసుకొం తెలుసా వీళ్ళు వేసుకుంటరు ఈ సంక్రాంతికి పెట్టుకుంటారు అంట బట్టలు
ఆహా ఆ అప్పుడు కూడా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు కదా
మా మా అత్తవాళ్ళ ఊరు పెట్టు
ఆ మ కొన్నలే నువ్వు కొన్నావ్ కదా
నేను కొన్లేదమ్మ కోన ముసుకో ఇది ఎట్లా ఆన్ చేసేది ఇది ఖాన్ అయింది
ఆ
ఫస్ట్ బెంచ్ కి రా ప్రాబ్లం లేదు
ఆహా చెయ్
ఫస్న్ అంటె ఫస్ న్ ఫిఫ్టీ మైనెస్ ఫిఫ్టీన్ని కాదు కాదు కాదు
అంతగ వదువ
మైనస్ ఫిఫటీన్ ఇన్ టెన్ మైనస్ ఫిఫ్టీన్ ఇంటు మైనస్ అప్పుడు ఎంత వస్తది జీరో ఖ ఫిఫ్టీన్ కాదు కాదు
ఫిఫ్టీన్ ఇంటు ఫోర్
సిటీ మైనస్ ఫ్యూర్ఫిఫ్టీ ఫిఫ్టీన్ మైనెస్ హన్ ఫిఫ్టీన్ మైనెస్ ఫార్టీ ఫోర్్ంట ఎఫ్ఐ ఎక్స్ మొత్తం కౌంట్ చేస్తే ఆ చేైంజ్ వస్తాయి దాంతో దాంతో బై హండ్రెడ్ చేయాల ఫమ్లే సమమిష వెప ఎక్సై బాయి హట్ ఎన్ అంటే అది వచ్చే ఫామ్ లో బై హండ్రెడ్ చూసి ఫార్టీ ఫైవ్ వస్తుంది ఫిఫటీన్ మైనస్ ఫట్ సదంటా
ఆ
మైనస్ ట్వంటీ వస్తయి ఆ మళ్ళీ ఆ ఆ ఇంకోటి ఏమొ ఇది ఇంకా ట్వంటీ ఫైవ్ మైనస్ ఫార్టీ ఫైవ్ అంటే మైనస్ టెన్ థర్టీ ఫైవ్ మైనస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ మైనస్ ఫార్టీ ఫైవ్ అంటే థర్టీ మైనస్ థర్టీ ట్వంట ఫైవ్ మైనస్ ఫార్టీ ఫైవ్ అంటే మైనస్ ఫార్టీ థర్టీ ఫైవ్ మైనస్ ఆ ఫార్టీ ఫైవ్ అంటే మైనస్ టెన్ ఫార్టీ ఫైవ్ మైనస్ ఫార్టీ ఫైవ్ అంటే జీరో ఫిఫ్టీ ఫైవ్ మైనస్ ఫైవ్ అంటే
మళ్లీ ఎంత
ఆ
ఆ
వింటున్నావా క్లాస్ చెబుతున్నావా రమ్యాక్క అన్ చేస్తే లాస్ట్ కి సమీష్ నువ్వు పోల్స్ చేయి ఎంత వచ్చింది చొప్పు
నాకు అసలు మ్యాస్ అంటే నాకు తెలీదు
అంతా ఓరచ్చన్ చేయకు చాలా ఓవర్ చేేస్తున్నవ్
మాకు మ్యాథ్స్ అవసరం లేదు మీరంటే మ్యాథ్స్ టాపర్స్ కాబట్టి చేస్తారు హలో ఆంటీ ఆంటీ వాణీ ఆంటీ
తెలిదు విన్నానక్క
ఆ ఆ
మొత్తానికి కూసుంటారు తెలుసా ఇడ హలో
చెప్మాయి
సెప్పాలి
ఆ ఏమని చెప్పేకి ఏం లేదు ఆ ఏందీ
చెప్పమే
ఏం లేదులే
మళ్లీ ఫస్ట్ నుంచి చెప్పవా అమ్మా టాపరమ్మా మై టాపర్
గా
ఆ టాపర్ కదాని నాకు తెలుసు అందుకే టాపర్ అనంగానే పలుకున్నాం
సరే గాని
ఆ చెప్పు సర్లేగాని
వన్ థర్టీ వన్ వన్ థర్టీస్ వన్ త్రీ పాయింట్ ఫోర్ ఇంటు వన్ త్రీ పాయింటు ఫోర్ ఏం నాకు స్లాంగే రాలే ఆ వన్ సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్, సిక్స్ అప్పుడు ఇప్పుడు మనము మొత్తం చేసుకుంటే వన్ లాస్ట్ లో ఎఫ్ఐ ఎస్ సవన్ ఎక్స్ బాల్ హోల్స్కర్ మొత్తం ఇదింటాళ మస్తుది మళ్ళీ ఎయిటీన్ థౌజండ్ బై హండ్రెడ్ ఫామ్ లో చూ సమేశ వ్యవసా ఎక్స్ బయను కదా అింది ఎయిటీన్ ౌసండ్ బై ఎన్ అంట హండ్రెడ్ ఫైవ్ హండ అండ్ట్ పండి అయితే వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఉంటది ఇప్పుడుూ వన్ ఎయిట్ ఎంత ఊట్ వన్ ఎయిటీ ఎంత ఆగు
ఆ చెప్పు ఆ రో వన్ ఎయిటీ అంత
తథర్టీన్ పాయింట్ ఫోర్ వన్ టూ వన్ తథర్టీన్ పాయింట్ ఫోర్ వన్ మనము ర్టీన్ పాయింట్ ఫోర్ వన్ తీసుకుంటే ఒక అలాగ వస్తుది నేను థర్టీన్ పాయింట్ ఫోర్ తీసుకున్నా కాబట్టి వన్ సెవెంటీ నైన్ బై ఫైవ్ అయిట్ వస్తుది బయక్క వంద తీసుకుంటే వెరాల ఉ పక్కన మంద మాత్ర నస్త కష కొ పోాల
కొనుకోమయిన్ మీ కొను సాంబార్ కూడాన్నావ్ ఎప్పుడు అదే క తినేదిరో కొత్తగా ఏం తింటాను అని చెప్పు
అదే అమ్మాయి ధనుజా
ఆహా నీకేం లేదా మాయ అంత జప్ప కొడుదు మాయ్
మీ కాస్లా
ఆ
మీ టాస్క్ రాాలా
వచ్చింది ఈ రోజే మధ్యాహ్నం ఎప్పుడు చేస్తా మీతోనే మాట్లాడతాను మీరు చేస్తాను ఇంక ఈవినింగ్ చేస్తాను నేను అప్పుడుెతు ఆ తమరు బిజీ కదా నెట్ ఆఫ్ చేస్తారు నెట్ ఆఫ్ చేస్తారు తమరు అంత బిజీ
చప ప కొంటంఫ రోజ కొత్త
ఆ
ఎప్పుడు ఆప్షనే ఉంటుది తెలుసు కద
ఏమో ఏం చేస్తావు ఏమో డేట ఇంక ఎందుకు నకుడట డబలు ఓన్లీ ఫోన్స్ స్కీమ్స్ కోరేప్పటి నుంచి
ఆ నచ్చుకునేే చార్జింగ్ అయిపోయింది నెట్ సాంగ్ లో ఉంట చార్ ఆ హలో హలో ఈ వయస్కు ఇం పదట్లా మాట్లాడు హలో హలో న ఏం న క మ